ఏ కాయితే శిపిరి వా బాన ఉందియా హలో
బాగున్నారాండి
ఆ బాగుంది మీరేం చెత్తాలు
ఏం చేతలేమండి వాక్ కింగ్ చేతానం
బయిట్నా గ్రౌండ్లోనా
ఆ అవునండి
తిన్నార మరిస్ సాయంత్రం
సైన్స్ మాత్రం మాకు చాయి పోస్తది మా మా అమ్మ చాయ్ చేసింది చాయ్ తాగుతున్నా
ఆహా చాల్లే ఏ ఇప్పుడ ఇది ఆంగడి ఆంగడి పోదమని జేడేసుకుంటాన్న
అవునా అండి అంగడిలో ఏమేం దొరుకుతాయంండి మీ దగ్గర
పన్లు కూరగాయలు అన్నీ దొరుకుతాయ్
అవునా మా దగ్గర ఆ చికెన్ మస మసాలా మటన్ మసాలా అవి కూడా దొరుకుతాయండి అంటే ఇట్ల పొడులు ధనియాల పొడి ప్యాకెట్ కూడా అమ్ముతారు ఇలా అన్ని అమ్ము వస్తారండి కూరగాయల్ కూరగాయలు పండ్లే కాకుండా మీ దగ్గర దొరుకుతాయండి ఇవన్నీ
మా కూరగాయలు పనులు అన్ని దొరుకుతాయి కాగాని అయి దొరకవుమళ్ళా ప్లాస్టిక్ వస్తువులు
ఆ పసుపు అవన్నీ దొరుకుతాయా మరి ఆ
హ్మ్ అది కూడా మీకానా ఆ మీకానా
మా దగ్గర మా దగ్గర ఒకటి శుక్లవారం అని అంగడ ఉంటది ఆ రోజు మాత్రమే తెచ్చుకోవాలన్నమాట అన్ని కూరగాయలు పండ్లు ఆ అయితే ఇక్కడ మా దగ్గర ఇక్కడ రే నిన్ననే జరిగింది అయితే మేము క్యారెట్లు కొనుక్కొచ్చ తెచ్చుకున్నాం అక్కడి నుంచి అట్టి పనులు కొనుక్కో చ్చు కున్నాం అంటే బలానికి కొంచెం ఆ
ఠాకూలు ఎట్ల ద ఒకే మ్మ
మాకు బానే ఉంటయండి ఆలుగడ్డలు క్యారెట్లు యాభై రూపాయలు అండి
వామ్మో అంత రేటా
అంత రేటే ఉంటాయండి ఇక్కడ
అవును
మొక్కజొన్న కంకులు దొరుకుతున్నాయాండి మొక్కజొన్న కంకులు తె అంటే పచ్చియి అమ్మిర్ అనమాట మేము దెచ్చుకున్నం నిన్న
అ
మోరంగడ్డలు దెల్ సాండి మికు మోరం గడ్డలు
మోరమ్ గటల్
స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో అం
ఆలుగడ్డా
ఆ ఆలుగడ్డ లాంటిదే కాని ఇంకా త తీయగుంటది చూడండి ఒకటి
ఆ అది అది కనిక అట్ల ఏ తినమను
అవునా
అనుకుంటాను నేను నా దేవోగని
నాకు గూడ దెల్వదండి మీర్ అనే వరికి దెల్వది
నెన్ రాంగ్ జెప్పినన్కుంట ఇంకేం జెత్తాల్
మాబ్బువట్ పట్టిందండి వర్షం వస్తుదేమో బట్టలు తియ్యాలి ఫుల్ బట్టలు ఆరేశ్న పొద్దున్నె
అన్నొకు తర పిడిలా
ఆ అవునండి మా ఇ ఇట్లా ఒక పది మంది ఉన్నరండి పెద్ద ఫ్యామిలీ మాది ఇంకా అందరి ఉతికినా
ఉహు
మాకు వాషింగ్ మిషిన్ లేదండి డిగా నేనే చేతులతోటి ఉతుకుతా
మి మా కూడా నేనే శేతుల్తోటి ఉతుకుత గని మయి ఎప్పటికప్పుడు ఉతుకుతె గిన్నున్న అయితె
అవునా
మ్
మా ఇగా నాలుగు రోజులు ఒకక్కసారి అంటే మూడు రోజులు ఒకసారి ఉతుకుతం అండి నిన్నడివి మొన్నడివి ఇయ్యళవి కలిపి ఒక్కసారి ఉతుకుతా అట్లా
ఆ
అమమ్ వంటంట
మ్
మ్
మీకు మీ చిన్నప్పుడు తాతగా తాత వాళ్ళు కథలు చె చెప్పేదా అండి చిన్నప్పుడు
నేను చిన్నప్పుడు మా తాత లేరు చంపోయిండు
అవునా అండి మీకు ఇప్పుడు మీ తాతను గుర్తు చేసినందుకు బాధ పడుతున్నారా అండి బాధ పడకండి
ఇ
అవునా నాకు మా తాత అనగానే కళ్ళలో నీళ్ళు కారుతయండి
ఏమైందండి
హలో
ఆ చెప్పండి
నాకు ఆ ఫీలింగ్ దెల్వదు గదా మీకు తెలిసు కాబట్టి మీరేపిస్తుంది
అవునండి మాకు కథలు చెప్పేవాళ్ళు ఆయన చిన్నప్పుడు మంచిగా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు నానమ్మ తాత వాళ్ళు కూడా కథలు చెప్పేది ఇప్పు ఇప్పుడు నలుగురు పేరు మీద నాకు ఒక నానమ్ మొక్కదే ఉందండి మ్ చాలా మంచిదండి నాకు పైసలు ఇస్తదండి వచ్చినప్పుడల్లా మేము ఒకవేళ ఏమైనా హాస్టల్ కి వోతున్నా అంటే వెయ్యి రూపాల్ ఇస్తది
మ్హ్
ఆ పెన్షన్ పైస లన్నీ నాకు సగమిస్తదండి
మంచిది ఆహా అమామ్మలిద్దరూ తాతయ కూడా ఇతర
ఆ తాతలు లేరండి చనిపోయరు కాని అమ్మ నానమ్మ ఇత్తది నానమ్మ ఈ
మీ నాన్నమ్మ మీతోటి వుంటదా
అవునండి మాది పెద్ద కుటుంబం అండి మా బాబాయిలు మా పిన్నిలు ఇంకా మా పిన్ని వాళ్ళ పి పిల్లలు ఇంకా మేము మా అత్తయ్య మామయ్యలు అందరు కలిసి ఉంటాం అన్నమాట మేమ అందరం
ఉ
మాది మూడు అంత తస్ల ప ఆ కి ఇంకా అండి
మీరే చెప్పాలి
ఇంకా ఇప్పుడు మా ఇంటి దగ్గర మంచిగా పావురాలు వస్తాయండి మంచిగా నేను బియ్యం వేస్తా వచ్చి తినిపోతాయి మంచిగా బయట మీ దగ్గర ఉంటే అని పావురాలు
పావురాలు ఇక్కడ కూడా వస్తాయి చాలా
అవునా మా దగ్గర ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ప నూట అరవై ఎకరాలు చెట్లే ఉంటాయండి మస్తు బాగుంటది మాదగ్గర ఎన్విరాన్మెంట్ ఓ మాకు మా దగ్గర దానిమ్మకాయ చెట్టు ఉందండి దానిమ్మకాయకి పూలు పూస్తున్నాయి కానీ కాయలు అయి లేవండి మీకు తెలుసా ఏమన్నా దాని గురించి
అది ఫల్ దకర ఉద అంద
ఆ
అది ఏమో నా కూడా తెలియదాక
అయితే పూలు పూసులు చిన్న చిన్న మామిడికాయలు వచ్చినాయండి ఒక ఇరవై కాయలు చూసు ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్నవి కాయలు పెద్దగా అయితాయి అనుకుంటా ఉగాది వరకి ఇవి
పూలు పుట్టై
ఆ పూత పూస్తుందండి ఇప్పుడే స్టార్ట్ అయింది ఇక పూత మామిడికాయలు కూడా ఫుల్ అయినచ్చ
ఉ
ఫుల్లు చిన్న చిన్న కాయలున్నాయండి పెద్ద గాంగనే తెంపు తనే ఉంటారు ఆస్టల్లా పోరగాలు
దానిమ్మకాయలు బాగుంటయ్
దానిమ్మకాయలు బాగుంటాయి కానీ కాయలే కాస్తలేవండి పూవలు పూస్తున్నాయి రోజ్ ఒక్ పువ్వు పూస్తూతుంది దానిమ్మ పువ్వు
ఉమ్
మీకు నిమ్మకాయ చెట్టు తెలుసా అండి మా ఇంటి పక్కన నిమ్మకాయ చెట్టు కూడా ఉంది
నిమ్మకై చెట్టు జూసిన నేన్ కూడ
నేను కూడా చూసిన అండి చెట్టు నిమ్మ కైలే కాదా అన్న ఇక్కడ
నిమ్మకై చెట్టు కి నిమ్మకయ్లె కాస్తాయ
అంటే కొన్ని కొన్ని కొన్ని సల్లు కలిపి జామకాయ తెలుసా అం జామకాయ ఆకుతోటి అందులో చింతపండు పెట్టుకొని తింటారంట కదా
ఆ జామ్ కయ ఆకులు సింతపండు పెట్కు న్ సింతపండ్ వెట్టుకొన్ తినేతది
అవును మేం కూడా తిన్నాం అండి మా తాత తినిపించేది మా కోసం మంచి మంచిది తినమ్మా అనేది కొంచెం ఉప్పు పెట్టి ఇస్తుండే
మా అట్లనే ఉప్పు కూడా ఎక్కువ
అవును ఉప్పు కూడా పెట్టుకోవచ్చు అండలు
ఉప్పు గూడా వెటుకుంటాం మస్ పుల్గా టూ బెట్
అవునా అండి మీరు ఏప్ ఇప్పుడే మామిడికాయలు అలా ఉప్పు కారం వేసుకొని తిన్నార ఎప్పుడైనా మామి అమెరికాయకి పచ్చిది ఉప్పు కారం వేసుకొని తిన్నారా అవునా అండి
ఉమ్
మ్మ్
బాటది టేస్ట్
ఉ మిక్స్ ఆయికి మాకు సైకిల్ ఉందండి నేను సైకిల్ తోట్ మంచిగా అంతా తిరిగో స్ ఆ చుట్టుపక్కల అన్నిీ ఏమైనా కావాలంటే మా నా నాన్నకైనా, మా అమ్మకైనా నేను తెచ్చిస్తానమాట.
మ్ హు నా కూడ వచ్చు సైకిల్ తొక్క
అవున అండి సైకిల్ తొక్ సైకిల్ తొక్కేటప్పుడు అండి ఫుల్ నవ్విర్ నన్ను ఫస్ట్ నాకు రాద అన్నమాట. అయితే కింద పడ్డా ఫుల్ దెబ్బలు తగిలినయి మళ్ళీ లేశినా మళ్ళీ నే నేనే తొక్కి తొక్కినా అనమాట రెండు రోజులల్లో సైకిల్ వచ్చిందండి నాక్ కు
హ్మ్
అసలు నేను ఇన్ని రోజులు భయపడేది అనమాట. కానీ ఇప్పుడు మంచిగా సైకిల్ నేర్చుకోవడం వచ్చింది. ప మంచిగా నేనే తొక్కగలుగుకుంటున్నా నేనే మా ఇంట్లో కూరగాయలు కావాలంటే కూరగాయలు తెస్తా సామాన్లు అనేది తెత్త.
హ్మ్ హు
మీరు తెచ్చిర అండి
అంటే ఆ చిన్నప్పుడు
అదే అండి చిన్నప్పుడేనండి ఎక్కువ అంటే మ్మ్ నాకు అసలు కింద పడితే మా ఫ్రెండ్స్ అందరు నవ్వేదన అనమాట నీకు ఇంకా సైకి కిల్ రాదా అని దాని నవ్వినందుకే నేను నేర్చుకొని మరీ చూపించిన అన్నమాట వాళ్ళకి ఇన్స్పైర్ అయి.
అవునా. అంద్ ఇంకా అయితే ఈ సయి బైక్ వచ్చా?
మాకు బైక్ రాదండి స్కూటీ నేర్చుకోవాలి గానీ నేర్పించే వాళ్ళు ఎవ్వరు లేరండి మాకు!
నాగే రాదు బస్సు
నీ కూడ రా మీ కూడా రాదా అండి?
సైకిలొస్తే అన్ని వస్తయి
సైకిల్ వచ్చు మళ్ళా సైకిల్ పర్ఫెక్టే గాని ఇంగ మా నాన్న సైకి బండి మీద అయితే రోడ్డు మీద వాడతవ్, ఆ మీకు ట్రాఫిక్ జామ్ ఉంటది కదండి ఫుల్ ట్రాఫిక్ జామ్ ఇక్కడైతే వామ్మో మొన్న ఒక రోజు ఐటెక్ సిటీ పోయినండి ఫుల్ల్ ట్రాఫికు
హ్మ్ హు
అమ్మో నాకు భయం అయితుది ఆ బండి మీద బండిల మీద పోవాలంటే భయం అవుతది
పొదుగలి పోయానయని సాయంత్రం వస్తుందని గ్యారంటీ ఇవదు బామ్ అంత
అంత జనాలు ఉంటారు అవునండి హైదరాబాద్ అంటేనే ఇక తగుం ట్టదండి సరే మర్ రీ
హ్మ్